అ
ఆ హలో హాయ్ అండి
అండి వినబడుతుందా
ఆ వినపడుతుంది మీకు
ఏం చేస్తున్నఅండి
ఏం చేయలేదండి కింద కథ చెప్తున్నారంటే వెళ్ళ చూద్దామో అని చెప్పి బయలుదేరుతున్నాం కథ కథ రామాయణం చెప్తున్నారు అడి భాతం చెప్ న్నారంటే వింటే భారతమే వినాలి తింటే గార్లే దినాల లే ఎనానికి ంటారు కదా
వెళ్తున్నారా చెప్తున్నారా చదువుతున్నారా
లే చెప్తున్నారు నాటకం ద్వారా చెప్తూ ఇక్కడ మా ఇంటి దగ్గర కథలు బాగా చెప్తారు స్టోరీ
ఓకే ఓకే మీకు ఇంట్రెస్ట్ అండి వన్న
కావమ్మ కథలు అట్లాంటివి ఆ కావమ్మ కథ అనేది ఆవిడ ఇన్ని కష్టాలు బడింది ఎలా ఎదిగింది
మీకు ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ
ఆ ఇంట్రెస్టే అండి
ఓకే ఓకే
ఉ
ఇంకా అండి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఏదో గుడ్లు గోపురాలు చూ ంటాారు కానీ దాని గురించి కూడా తెలియదు వెళ్తా ఉంటాను ఇంతే అండి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు కథలో ఇ
ఓ ఓకే అదే త్రీ డేస్ ఏమో చెప్తారంట ఓకే త్రీ డేస్ ఏమో చెప్త ఇస్తారంట కావాఅమ్మ కథ అనే సీ లాస్ట్లో మూడు రోజులు చెప్తారంట ఈ కాకమ్మ కథలనేటి
ఓకే
మూడు రోజుల్
ఈ కథలనేది నాక్ ఇంట్రెస్ట్ లేదండి
ఆవిడ ఇచ్చే పసుపు కుంకుమలు ఆవిడిచ్చే పసుపు కుంకుమ అంతా తీసుకొని వస్తారంట ఈ ఈ భారతం అనేద్ ది ఏడు రోజులు చెప్తారంట ఏడో రోజు దుర్యోధ డున్ని ఇది పదితల రావణాసుడ్ని
వాయిస్ వినిపియలేదు కొంచం గట్టి గా మాట్లాడండి.
రామ్ ఆ అదే చీరల్లాగేది ఉంటుంది కదా కృష్ణుడు చీరలు లాగుతాడు కదా ఆ ద్రౌపది వస్త్రాభరణము అప్పుడు అవన్నీ చేస్తారంట ఆ అయి
ఆ విన్నాను ద్రౌపది వస్త్రాభరణం మా ఊర్లా ఆడేవాళ్ళు మా తాత మా తాతయ్య ఎవలో అంతా కానీ ఐడియా లేదు ఇగ వర్డ్ గుర్తుంది. ద్రవపతి వస్త్రాభరణం అనేసి
నేను ఇప్పుడు అదే చూడ్డానికి వెళ్తూ ఉన్నానండి
ఓ కే ఓకే ఆల్ ది బెస్ట్ వెళ్ళేసి రండి తెలుసుకోండి
అంటా సో అర్జునుడు ఓచ్చి ఎలా కాపాడతారు. ఆ ద్రౌపది వస్త్రభరణం అనేది ఎలా జరుగుతుంది. అనే దాని గురించీ బొక్కుల్లోనూ టీవీల్లోనూ చూడ్డమే ఇప్పుడు నేరుగా ఎళ్ళి చూద్దాము అని అనేసి
మ్
హ్మ్
ఇంకా ఇంకా ఎవరు వెళ్తున్నారండి మీ ఫ్యామిలీ మెంబర్సా
ఆహా లేదండి ఇక్కడ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో నైబర్స్ తో వెళ్తున్నాను నేను
అండీ
నైబర్స్తో నైబర్స్తో ఎళ్తున్నా
ఓకే ఓకే అండి మ్ ఇంకా ఎన్నింటికీ స్టార్ట్ అవు కదది
అది పది నుంచి స్టార్ట్ అవుతుంది
ఓకే పది నుండి
మార్నింగ్ వరకు చెప్తారంట ఫోర్ ఫైవ్ సిక్స్ వర
అతల మీరు
ఆహా లేదు అది ద్రౌపది వస్త్రాభరణం అయిపోయినాక వచ్చేద్దాము అననేసి
ఓకే ఓ అది పొద్దున ఏప్పుడో అనుకుంటాను అండి జరిగేది అది
ఆ అదే పన్నెండు పైన ఎప్పుడో జేస్తారంట ఈ మధ్యలో స్టోరీ ఏదనా ఉంటుంది గదా మధ్యలో నారదముని వస్తారం టా నారద మునికీ ఎహ్ ఆ మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళకీ కొంచెం ఏదో సంభాషణలాగా నారదముని ఆన్ అంటేనే కొంచెం నవ్వు ఉంటుంది గదా
ఊ
ఊ సో ఊ అది ఓక్ తెలుసుకుందాం అనని చెప్పేసి
చ లేతే భర్తానుక తెలుసు కోలనుంటున్నారన్న మాట మీరు
అవును హవును
తెల్సుకొండి మంచిదే మా అప్పుడు పాతమ్ మా అతడు మనుషులు ఎలా ఉన్నారు అన్ని తెలుసుకుంటే మంచిదే అండి
ఊ పురాణాల గురించి ఈమె ఎప్పుడుూ తెలుసుకోలేదు గదా తెలిసి పెట్టుకుంటే కొంచెం అవగాహన అనేది ఉంటుంది రేప్ ప్పటి భవిష్యత్తు లో మన పిల్లలకి చెప్పడానికి
హ్మ్ అవునండి
ఉ రామాయణం అంటే ఇది భారతం అంటే ఇది అని చెప్పడానికి మనకంటూ తెలుస్తేనే గదా
ఊ ఉ
ఊ ఊ అది
కా దిన ఠం దన్ స చాల
ఊ ఇంకేముంది చెప్పాలి మీరు టెంపుల్స్ బాగెళ్తారు కదా ఏ ఏ టెంపుల్ కి ఎక్కువగా ఇష్టపడతారు ఏ టెంపుల్
ఒకటని లేదండి అన్నీ వెళ్తా ఉం తను ఈ మధ్య సివుని గూంచి ఇప్పుడు వెళ్తున్నానండి అప్పుడే ఉంటే లెవెన్ కాలే ఇక్కడు వెళ్తాను శివుడి గుడి ఎక్కడన్నా వెళ్తానండి
ఓకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు అనమాట
ఒక్క దేవుడంటే నాకు అందుబాటులో నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను షాప్ దగ్గర ఎక్కడ ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్తానండి ఒక్కటనే ఏం లేదు అన్ని టెంపుల్ సర్ధస్తంటాం ఈ మధ్య తిరుత్తనికి వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్
ఆ తిరు
పోలింగ్ తిరుత్తని ఐడ వంద సుబ్రమణ్య తంగారు తిరుపతిడు ఒక ఎనభై కిలోమీటర్ తొభై కిలోమీటర్ వాష్ డిస్టెన్స్ వస్తుంది
ఆహా ఓకే నడిచా లేకపోతే
నడిసి కాదండి వేకిల్ లో వెళ్ళామండి నడిచి వెళ్లేంత ధైర్య నాకు అంత ఓపిక లేదు
హామ్
సుబ్రహ్మణ్య ఏమండి ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అండి ఫోర్ వి ఫోర్ వీలర్ అండి తమిళనాడులో ఉంటుంది అది తమిళనాడు నుంటే అదే తిరుతనీ అంటే తమిళనాడు కింద వస్తుంది
ఉమ్
సుబ్రమణ్య స్వామి కామిల్లు గివ్వులత్తారు అందరూ నేన ఎప్పుడు చిన్నప్పుడు ఎత్తే వాళ్ళం మళ్ళా లేదండి ఎందు వచ్చేతను
అవి కామీల్లు అనేది ఎప్పుడెత్తుతారు బి
కార్తిక మాసమో పౌర్ణ ఇంకో కరెక్ట్ గా తెలిదు ఎత్తారండి ఎప్పుడైన్నా చెస్తా ఉంటారు మాముూలు గౌ ప్ర్రామూల ఆ టైంలో అయితే అందరూ ఎత్తుతారు
ఉ ఎప్పుడు అక్కడికే వెళ్తారా ఎవరు కావీళ్ళు ఎత్తిన కూడా ఇంకా
ఒ కావల్ సుబ్రహమణ్యం స్వామికిస్తారు కావల్ సుబ్రహమణ్యు నాతెలిసి సుబ్రహమణ్య కావూడు ఎత్తుతారు అందరు మల్ల గోవింద మాల చెడు తిరుమల గోవిందమ అదిస్తారు తిరుమల గోవిందమాలప్పుడు గోవిందమాల అ కావలుస్తారు గో తిమలాకి
ఉ
నాకు తెలుసు ఎప్పుడు అరోహర అంటే
ఇప్పుడు మాలంటే మాలంటే గుర్తొచ్చింది అయ్యప్ప స్వామి మాల ఆ వెంకేశ్వర స్వామి మాల ఆ ఇంకా ఏం
అన్ని మార్లు ఉన్నాయండి సుబ్ర్మణ్య శాఖ వేస్తారు అన్నీ వేస్తాం మాలా వేస్తారు
ఆంజనేయులు స్వామి కి కూడా మాలేస్తారా
అవునండి
అవి ఏ వస్త్రాలు వేసుకుంటారు ఆంజనేయ స్వామికి వేసినప్పుడు ఎలాంటి ఇంటి నిష్టతగా ఉ ఉండాలి ఇప్పుడు అయ్యప్ప స్వామికి వేసినప్పుడు
ఐయప్ప స్వామి కి అంటే బ్లాక్కు
అ
మన వెంకటేష్వుల స్వామి కి అయితే ఎల్లో
ఉ
ఆంజనేయ స్వామి కీ లైట్ ఎల్లో నే వస్తాది ఆరెంజ్ జు
హ
ఉ అ విఘ్నేశ్వర్ కస్త స వాయిట్ వి వినాయక మలా
ఆహాా ఓకే
అన్ని దేవుళ్లు కి ఉండయండి
ఆ వినాయకుడికి మాల అంటే అది ఎన్ని రోజులండి ఇది కూడా సేమ్ అయ్యప్ప స్వామి
కరెక్ట్ గా అయితే ఏడ్ రోజలుూ మూడు రోజలు వ ఇంక్కొకరులో ఇన్ని బట్టి ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై ఐదు నలభై నాలుగు అది ఉంది శక్తిమాల వేస్తారు అమ్మవారి మాల
ఆహా ఓకే ఓం శక్తి మాలా అయితే విన్నాను ఆ
అవునండి ఎక్కువ మా ఊరు సైడ్